హూ చెప్పు
చెప్పు మరి చెప్తాను
ఇంక అంటే ఇంకా అట్లానే ఉంటది వాళ్ళేం గొడవ పడరు మామూలేగా ఇంకా అన్ని మొగోళ్ళు బానే ఉంటారు ఆడళ్ళదే పెద్దది ఇంట్లో
వాళ్ళు వాళ్ళ వల్లే ఇంకా అలా అది పోయేదంట అవి అగే వచ్చే వాళ్ళవల్ంగా
హూ.... మళ్ళీ పోతారు తొందరలో
ఇక్కడ చంపేయాలి
ఆ ఆ.... హూ డాన్స్ ఎయ్ ఆ
వూన్కెళ్ళింది అంట
లేదు ఆపాపే ఇచ్చింది
హ అయిపోయానండి సరే
రూమ్కి పోయినావా అంటే లేదు ఆబాబే వచ్చింది అంటున్న ఇంకా సదివేది అయిపోలే
ఏమ్మా నీ గురించి
ఏం మాట్లాడలేదు లేమ్మ నీ గురించి అంటున్న సదువుకో భయం లేదు కొంచంగానికి ఏం చదవల ఇంకా ఇప్పుడు బుక్కులు తీసింది ఫోన్లు వచ్చింటే ఫోన్లు మాట్లాడింది ఇంగ ఇప్పుడు స్టార్ట్ చేయాల
ఏన్ మళ్ళీ ఫోన్ మాట్లాడదామా అని చూస్తున్నా
ఇప్పుడు వాళ్ళమ్మతో మాట్లాడే కదా
అవును
అ ఇంగ స్టార్ట్ ఉం
రాా నందు చాక్లెట్ తీసిస్తా డైరీమిల్క్
నువ్వే నాకు తీసీస్తావా
క్యాంటీన్ వొద్దులే చాక్లెట్లు తింటా ఈ టైమ్ లోనే
ఆహా అందుకు రమ్మంటున్నావా
నీకి తీసిస్తారా అంటే
అదే ఇప్పుడు క్యాంటీనీ పోతున్నావని నీకు గుర్తొచ్చింద అంటున్నా
అనుకు పర్క రం పర్క్ ఒకటి ఫైవ్ స్టార్ ఒకటి అంతే
మీకే మేలబ్బా నైట్ అంతా కూడా ఓపెన్ లో ఉంటది అట్లా పోజ చ్ మాకు అసలు ఉండనే ఉండదు టెన్ వరకు అయినాగాని కానీ మాకు అయితే కింద ఒక రూమ్ లోనే క్యాంటీన్ ఉంటది
ఉమ్
దానిలోకి పోయి సిక్స్ ఒక ఫైవ్ నుంచి సెవెన్ వరకు ఉంటధి ఆంటీ దాంట్లోనేే తెచ్చుకోవాల ఏమున్న
ఉం
అట్లా మేమంతా అట్లా పోయేకుండదు మీకు బాగా చాల దండి ప్లేస్ ఉంది క్యాంటీన్ ఉంది బాగుంది
ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే ఇంటిపోయినప్పుడు ఒక రోజు ఉండేగ ఏం కాదు
ఆహ ఉండచ్చా అట్లా
ఉ చ ఒకటడ అన్న ఉ టూ త్రీ డేస్ ఆ ఉండమ్మా ఎప్పుడో సను
సరే సరేలే ఈ సారి పోయేటప్పుడుతే రాలేను ఇంకెప్పుడైన్నా ఇంటి పోయేటప్పుడు వస్తలే
ఉం
ఈసారి ఆ మా నానికి మా నానికి చెప్పిన అదేంది నాకు సర్టిఫికేట్ కావాల మా ఇంట్లో వాళ్ళు ఏం చెవులకేసుకోట్లేదు నువ్వు నన్ను పిల్చా పోయి సర్టిఫికెట్ ఇప్పిసావా ఇప్పివా అని అడిగినా సర్లే ఇప్పిస్తలే యాడా అని అడిగినాడు ఎట్లా వాళ్ళు ఇండ్లు అంటే ఆ తెలుసులే అన్ని పోస్టర్లు అన్ని కట్టింటారు కదా వాళ్ళు అన్నాడా అవును అంటే సర్లే పిలుచుకొని పోదా అన్నాడా మా ఇంటికి రావల అన్నాడు
వదాము ఎవరు ఎవర్ నడిగినావు
మా నాని
నాని ఆ ఆ ఆ ఆ మాట్లాడతానవా
మాట్లాడుతా మా తెలుసు కదా
ఎడున్నారు బాగున్నారు అంటనా
బాగున్నారు నిన్న మొన్న ఆ మొన్న పొద్దున ఫోన్ చేసిండ్రి మాట్లాడుతుంటి ఇంక మొన్ననే డబ్బులు ఏపిచ్చక్కున్నాన ఐదు వందలు ఎందుకు డబ్బులు లేయిించుకున్నావు ఎందుకు డబ్బులు అడిగండేది అంటే బ్లూటూత్ ఆర్డర్ పెట్టి ట్టింటినా బ్ల్యూటూత్ కోసం
ఉమ్
అంటే ఎంత అండ్రి తొమ్మిది వందల అంటే తొమ్మిది వందలు పెట్టినావా బ్లూటూత్ కి అన్నాడ అవును అంటే నాది ఇస్తారా నేను మొన్ననే రెండు వేలు పెట్టి కొన్నాను నా క్యాన్సలేషన్ అంతా బాగుంటుంది అ అన్నాడా ఇ అయితే నాకు కావల్ల అన్నాడా మా ఇంటికి వస్తే ఇస్తా అన్నాడు సర్లే మీ ఇష్టం నువ్వు వచ్చి పిలుస పోతే అన్నానా యాటకొచ్చి పిలిచవాళ్ళ అంటే అనంటపూర్ కిఅన్న సరేలేయితే వస్తాను గాని అట్లా స సర్టిఫికెట్లు కాదంటే సర్లే అయితే వస్తాను అన్నాడు వాళ్ళింటికి పోల్లంట నేను
ఇన్ని ఏళ్లలో ఒక్కసారి కూడా పోలేదు పోదాం ఏముంది ఒక సారీ
ఉమ్
హుమ్ ఇంకేముంది ఆ ఇంకాద అంటే ఇప్పుడు మనం అంటే చెప్పు పోవచ్చు పోయ్యేకేమో మనం అంటే ఇప్పుడు ఆటోలు యడో కొంచం తెలీదా అంతగా పో అంత నాకు తెలిదు అంతా పోయ్యేది ఎవరోనా అంటే బైక్ లో అట్లయితే తెలిసిన వాళ్ళు పోొయ్యేసి రావచ్చు మా అన్న అసలు చోవ్లోకే వేసుకోడు నేను ఏమని చెప్తే ఏం చెయ్యల్లింగ
ఇంగ అందుకే
కాదు అనంతపూర్ పోతే పోదాం రా డాక్టర్ కాడికి పోయి సతపియాల తెదాం
యాయప్ప దగ్గరకి
దెవా సార్
దేవా తో మాట్లాడాలంటేనే నాకి చనా భయం అయితంద
ఇప్పుడువేం కాలేజ్ ఏం లేదు కదా
ఏం లేదు అయినా కానీ ఎట్లా మాట్లాడాలి ఐప్పతో నువ్వు మాట్లాడొచ్చు కదా నాకోసం వస్తాను అంటే ఇప్పుడు వస్తాను ఆయప్పుంటాడో లేదో
నువ్ వచ్చే ముందు రోజు ఫోన్ చేద్దాంలే
ఆ అదే వచ్చే ముందు రోజు ఫోన్ అట్లయితే ఓకే మళ్ళీ
పోయినాంకలేదంటే
ఆ ఆయప్ప నేను లేనంటే కష్టం అవుతుంది కదా
అ
రా నంది ఎబ్బుడన్న యాటికన్న పోదాం.
ఓస్ సండే టైమింగ్స్ ఆ
ఈడున్నప్పుడా నాటకమ్ బయట కట్ కాని ప్లేస్ కైనా పోవచ్చు.
హ్ పోదాం అందుకే నువ్వీ
నేను కూడా ఎస్ కె. వారు ఎస్ కె వరకే కదా ఎస్ కె లో ఉన్నంతవరకే కదా నేను మళ్లీ యాటికి పోతాను. బలవంతంగా చేయకండి.
నేనంతేనమ్మా దీంట్లో ఉన్నంతవరకే. ఇంగ బయటకి పోతే మా అన్న ఏమంటున్నాడు ఇప్పుడు గ్రూప్స్ అంటాన్నాడు. అసలు ట్రైనింగ్ అన్న
సో వన్ ఇయరు
ఏమో ట్రైనింగ్ అన్నా పంపిస్త ట్రైనింగ్
అందుకే గ్రూప్స్ కి వన్ ఇయర్ కూర్చున్నామా అనిపిస్తుంది నాకు
ఇంట్లో ఉంటే అయితే కష్టం నా నేనైతే ఒకవేళ ఇప్పుడు నాకు ట్రైనింగ్.
పోల్సిందే.
అదే చెప్తున్న ఇప్పుడు ట్రైనింగ్ ఉంది కదా మాకి మనకి ట్రైనింగ్ పంపిక పో ఆ ట్రైనింగ్ వద్దు గ్రూప్స్ అవి ఇవి అంటే సర్లే నేను కోచింగ్ తీసుకుంటా కోచింగ్ పంపియండి అని చెప్తా అంతే. అంతే ఇంక, ఇంట్లో ఉండి సదవడం అయితే అసలు
చదువీరింగా చదువీరు
చదివి ఇచ్చుడు అంటే చదివీరు. ట్రైనింగ్ ఉన్నాయి ఇంగ ఇప్పుడు. కొంచెం ప్రశాంతత ఇచ్చింది లేమె నాకి సామి నాకు చానా హ్యాపీ గుంది. వేరే వాళ్ళు అంత తొందరగా ఎవ్వరికి ఇంక అంత ఆలోచన లేదు మా నాన్న కూడా ఇచ్చేకి ఆయప్ప కంటే కొంచెం ఆలోచనుంది. ఎందుకంటే మంచోడు, బాగా మాట్లాడతాడు బాగా సంపాదించు
ఇప్పుడు ఎందుకు వేరే చేసుకుంటున్నారు.
ఏమో తెలీదు మీ నా యప్ప పెళ్లి చేయరా పెళ్లి చేయరా అంటున్నాడంట. ఇప్పుడు నన్ ఇచ్చి పెళ్ళి చేయాలంటే బీటేక్ ఐ బోవల్ల
మ్
ఆ ఇంకా వాళ్ళు ఆగలేనప్పుడు మనకేమంత చెప్పు ఎందుకని ఇంక ఎవరు దొరకరా నవ్యా ఒక డే ఉన్నాడా ఏమన్నా? ఇంకేందు అంత గా అడుకో నాకే మేలు స్వామి మా అక్కకు కూడా ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది ఆయప్పటికంటే ఏయ్ ఎట్లే లే వాళ్ళు ఇంటికి పోయేది తప్పించుకున్నావు కానీ నువ్వు అంట మా అక్క.
హ్ హూ పెద్దక్కా చిన్నక్కనా
నాకు ఇప్పుడు ఏం చెప్పు ఇప్పుడు వాళ్ళే వేరే దగ్గర చూసుకుంటున్నారు. మా అన్న ఇప్పుడు కూడా ఇష్టం లేదు మనకి నన్నే చేసుకోల్లా అని ఇప్పుడు వాళ్ళ ఇష్ట ఇష్టం వాళ్ళు ఎవరనన్నా చేసుకోని నువ్వు ఎవరు నా చెల్లెలినే చేసుకోలే నా చెల్లెలినే వేసుకోలన అంటే కాని పని కదా అదేలే కానీ పని కదా ఇప్పుడు నేను
ఎట్లయితే ఎమ్ నే మంచిగా
ఆ మంచిగా ఏందోలే స్వామి కొంచెం రిలాక్స్ ఇప్పుడు బగా
బాధపడతాండు
ఆ
బాధ పడతాంటివి
ఆ అదే కదా
ఉ
మొన్న మేడమే ఏమడిగిందో తెలుసా నన్ని ఇంగ ఎంద నార్మల్ గా మెసేజ్ చేసుకుంటా మాట్లాడుకుంటా అంటే ఆ అన్న బాగున్నాడా అని అడిగింది
ఉమ్
ఆ యాయ్ నవ్వమ్మాయన్న బాగున్నాడు అ మనోళ్లంతా బాగున్నారు నాన్న ఓవరాక్షన్ చేయకు నువ్వు ఓవరాక్షన్ చేయొద్దు అని పెట్నా మళ్ళీ అసలు నువ్వు మాట్లాడ డోద్దు వన్ ఇయర్ పైన అయిపోయింది అంటే అవునా నాకు తెలీదు సారీ అంట
నేమనంగా
అదే కదా తెలియదా అప్పుడే అందరికి తెలుసు గానీ చెప్పినా కదా నేను వాళ్ళకు కూడా మాట్లాడట్లేదని మళ్ళీ
అందు ఉండు చేస్తా నేను మళ్ళీ
ఆ